ఆ చెప్పురా
ఏం చేస్తున్నావు
ఏ లేద ఇప్పుడే అన్నం తిన్న
ఏం కూర
మటన్
మటనా ఏడు పోతనవ్
ఏడు పోట్లే ఇక్కడ పక్కన మా మా అక్క వాళ్ళు దేవుని పెట్టుకుంటే ఆడ తిన్న
ఇటో పోయినట్టు నడిచినట్టు అనిపిస్తే ఏడిపోతారు అ
ఎదురుట్లే ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడే పోయి అన్నం తినొచ్చిన
అవునా
యిపోలే కుండలు డిజైన్ ఏసుడు
అయిపోలే ఇంకా ఇంకొకటి ఏయలే ఒకటి అయిపోయింది
మా అమ్మ చెప్పింది ఏసినవా
ఎసినా
అయిపోయిందా అది
ఆ అయిపోయింది
ఇంకోటి ఏస్తావ అట్లాంటిదే
అట్లాంటిది కాదు ఇంకొకటి వేరే తిరిగేత్త
వేరే తిరిగేస్తావా ఒకసారి నాకు వీడియో కాల్ వాట్సాప్ చేస్తావ లేకపోతే వీడియో కా కాల్ వద్దు గాని
ఆ చేస్త
వాట్సాప్ చేస్తే చూస్త
ఆ చేస్త చేస్త ఎందుకు ఏ దేవుడికి
మా అమ్మ వాళ్ళు బోనంగిట్లా చేస్తారంట
అవునా
హు అట్లనే మా పక్కన వాళ్ళు ఇట్లా అడిగిరాట
ఎక్కడ తిన్నావ్ అన్నాం ఏ కూర
మా ఇంటి దగ్గర మా అక్క వాళ్ళు ఉ పలమని పెట్టుకుంటే పోయిన భోజనానికి రమ్మని చెప్తే పోయిన
ఆ
ఒహో
వజిన
పని అయిపోయిందా
ఏం పని ఇప్పుడు ఇప్పుడు చేస్తారూ అడి కాళ సాయంత్రం చేసుకుంటాను ఐదున్నరకు
అవునా
కోతులు రాట్లే మీకెళ్ళి
ఫుల్లు ఇప్పటి దాకొచ్చిపోయినాయి కొట్టిన
మా సైడ్ ఇప్పుడు యాడ లేవులే
హు హు ఫుల్లుగ వచ్చినయీ ఎండ కొడుతంది ఫుల్లుగా
ఎండ మాత్రం మస్తు కొడతాంది
ఆ
ఇప్పుడ ఎట్ల కొడితే మేయిల్ ఎప్పుడు ఎట్లా కొడుతుద ఏమండ అసలు బయటికి వెళ్తార ఎల్లరో
మా మమ్మీని ఒక స్ప్రైట్ అన్నది మజ అన్నదేమనాలే
జలుబు చేసింది అనవు మల్ల మజా తాగుతావా
తాగల ఆటా తాగితేనే పోతది లేకపోతే పోతాయి
అంతేనా
ఆ
మా అమ్మ తెచ్చి బటిల్ ఫ్రిడ్జ్ లో పెడుతే నేను తగను అట్లుంటాయి
మా అమ్మకు బుక్ చేయిస్తుదమ మా అడ కోన్ంటోళ్ళ ఉంటారు
హహ
వాళ్ళతోటీ బుక్ చేపిస్తాది
షాపోలు బుక్ చేస్తే తెచ్చుకుంట్రా
ఆ అన్న మూడు బుగ్ చెస్తాడు వాళ్ళకి గుమస్తాకి మాకు
అ చెప్పినావ మరి మీ అమ్మకి తెమ్మని
చెప్పాల చెప్పాలగ కానీ తిడతాది అని చుట్టన
చెప్పుంది పెద్దట్ లేకపో లేదు నీకు క్లారిటీ వస్తుంది కదా
అత్తది కానీ నిన్ననే మాయమంట గాప్చప్లు ఆ వాటర్మిలన్
ఆ
ఆ బటానీలు అవన్నీ తెచ్చింది ఎప్పుడు ఏమన్నా తినేటివి తే అంటే గుద్దుతది ఒకటి
మరి బఠానీలు వాటర్ మిల్లలు ఇవన్నీ తినకుండానే మళ్ళ మజా కావాలంటానావా
అదే నేను అన్నది తిడుతుంది మా అమ్మ
మరి అంతగాన ఉన్నాయి పైసాలు మీ దగ్గర బాగానే తెస్తారు మీ అమ్మ వాళ్ళు
మా అమ్మ ఇగ రమజాన్ లో అంత తెత్తడి ఇగ
మా కా మాకు అమ్మంది తేమంటే ఒకటి కూడా తేదూ
మా అమ్మ రంజన్లు అమ్మడం స్టార్ట్ చేసిందంటే తినేటి ఏయి అయినేది తెత్తారు పండ్లు కలుతారు
ఉత్తిగ ఇస్తారా మీకు ఇగ
అంటే అందరికి ఇచ్చేదానికంటే పది రూపాయలు తక్కువ
ఆ నువ్వు చెప్పింది ఎట్లుందంటే ఉత్తిగనే ఇస్తార అన్నటు చెపినవ్
కొంత మంది ఇత్తారు
అంటే పండ్ల అన్ని ఇస్తారా
అన్ని కాదు బా ఏమంటారు బత్తాయి
లేని లేవు
మా అన్న వాళ్ళు అమ్ముతారు అక్కడ ఏదో హాస్పిటల్ ఉంట కదా అమ్ముతారు
ఓకేఓకే మీరే మంచిగా ఉంది
సమ్మర్ వస్తే అది కర్బూజ ఇవన్నీది ఎస్తారు
అ
జ్యూస్ పట్టుకొని తాగుతం
కాడికి పోవాలి వచ్చిన భోజనం చేసిన చేను కాడికి రమ్మని మామ ఫోన్ చేసి ఇ ఇప్పుడ
అవునా
అదోటి ఏర్పిత్తరు
ఓహో
ఓహో